హలో
ఆ చెప్పండి.
హాయ్ అండి ఏం చేస్తున్నారు?
ఏం లేదండి.
అవునా
హా
తిన్నారా?
ఆ తిన్నా అండి మీర్ తిన్నారా?
హా తిన్నాం కాయమంటే ఏదో మరి
నేన్ టమాటా వండినా
ఊహుం
మీరేం జేసిల్లు
మేము పప్పు
అవునా
ఉమ్ ఇంకా అయిపోయిందా పని
ఆ కంప్లీలీట్ అండి పని
ఉహుమ్
ఇంకా మీరేం చేస్తున్నారు
ఎమిలేదు కూర్చుని ఉన్నా
అవునా
ఉమ్ ఇంకా మీకు స్టిచ్చింగ్ వచ్చా టైలరింగ్
ఆ రాదండి స్టిచ్చింగ్ కాకపోతే ఆ సైడ్ కుట్లేస్తా అంతే
ఉహుమ్
పెద్దదేం కాదు
అవునా
ఉమ్ మీకొచ్చా
ఆ వచ్చు
అంటే బ్లౌజులు ఇట్లా డ్రెసెస్ ఇట్లా అన్ని స్టిచ్ చేస్తారా
ఆ నార్మల్ కుట్టుకుంటా ఇట్లనే సాదా బ్లౌజ్ వచ్చు
ఉహుమ్
బ్యూటీషియన్ నేర్చుకోవాలని అంట ఏముంది బట్ మా ఇంట్లో బయటి కెలనియరు కదా ముస్లిమ్స్ వాళ్ళ
అవునా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా బయటికి పంపియారా ఇగా
ఆహా పంపియరు ఇప్పుడే కొంచెం అంటే అప్పుడు బాగుంటది
ఆ అంటే కొంచెం ఆ హస్బెండ్ ఇట్లా సపోర్ట్ చేస్తే ఇట్లా పేరెంట్స్ ఓకే అన్నారా
అవునిగా హస్బెండ్స్ వాళ్ళు మేమే సంపాదిస్తున్నాము ఇంకా మీరు ఎందుకు అని అంటారు
అవునా మరి ఇప్పుడు నేర్చుకోపోయిలి బ్యూటీషియన్ ఆఫ్టర్ మ్యారేజ్ కుదరదు కదా
ఉహుమ్ కా ఇప్పుడే అన్నయ్య వాళ్ళు డాడీ వాళ్ళు వద్దంటారు
అయ్యో
హమ్
ఉహుమ్
నేర్చుకోవాలని నాకు వచ్చు మాయిదాక వేయడం వచ్చు
ఆ ఓకే
స ఆ స్టిచ్చింగ్ నేర్చుకున్నాం మిషన్ నేర్చుకున్నాం
అవునా
ఉమ్ ఇంట్లో ఉండి కొంచెం ఇగం నేర్చుకున్నా మైదాక నా వంతు నేర్చుకున్నా టైలరింగ్ అంటే బయటికి వెళ్ళి నేర్చుకున్నా
అవునా
పచ్చ మైదా కేయడం
నాకు మెహిందీ పెట్టరాదు
అవునా
ఆమ్
ఏమైనా డ్రీమ్ ఉందా మీకు
నాకు ఏం లేదు డ్రీమ్
హహ
ఉమ్
హూ ఇంకా ఏం చేస్తుండ్రు మరి
ఏం లే ఫోన్ చూస్తూ ఉన్నా ఫోన్ చేద్దామంటే ఎవరికి రెస్పాండ్ అయితలేరూ నేన్ కాలి ఉని ఉన్న
సేమ్
బిజి ఉన్నా ఆ బిజి ఉన్నా అంటున్నారు ఇగ సరేలే అని సైలెంట్ ఉన్నాయిగా
ఉమ్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయాలనో
ఏమో తెలిదు ఒక త్రీ ఫోర్ డేస్ అనుకుంటా
అవును
ఉమ్
ఎవరు మంచిగా మాట్లాడతారో అర్థమవుతది
హా అవునా
ఉమ్
ఉమ్
ఇంకా మరి అయిపోయిందా పని
ఆ కంప్లీట్ అయి ఆ అయిపోయింది
ఉమ్ ఒకరే ఉంటారా మీరు
ఆ ఒక్కందనే ఉంటా
ఉమ్ హు మీరు కూడా ఏమన్నా జాబ్ చేసుకోవాలండి
అవునా
చేయనిస్తారా అంటే మీ ఫ్యామిలీ హస్బెండ్ వాళ్లు
ఒజేస్తారు
అట్లుంటే బాగుంటది. సపోర్ట్ ఎవరైనా ఒకరు ఉండాలి. ఇంట్లో హస్బెండ్స్ లేకపోతే పేరెంట్స్ ఐనా ఉండాలి.
ఆ అవును ఎవరిదైనా ఒక సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము.
ఉమ్ ఇంకా మరి ఈవినింగ్ ఏం చేయాల్ అనుకుంటుండ్రు రెసిపీస్
ఈవినింగ్ తెలీదు ఇగ అప్పటి వరకు చూస్తా ఐనా ఇంట్రెస్ట్ ఉంటే చేయాలనిపిస్తే తె ఏదన్నా చేస్తా స్నాక్స్ తినడానికి
అవునా
ఉమ్ ఉహ్మ్ పకోడి ఇట్లా మిర్చి బజ్జీ ఇట్లా ఏదోటి చేస్తా.
అవును ఒకరే ఉంటె బాచేసుకోవచ్చు మంచిగా
చేస్తా
ఉమ్
ఇంకా మీరు ఏమన్న ట్రై చేస్తారా ఈవినింగ్ టైం
ఆ ఇఫ్తారీ పార్టీకి ఏమన్నా చెయ్యాలనుకుంటున్నా. చేస్తే అప్పటి వరకు చేస్తామ్ ఇప్పటి నుంచే ఒకటిగా ఇది చేస్తా అని అనుకోవాలి అప్పటి వరకు కుదురుతది సడన్లీ అంటే మళ్ళా కాదు
ఓహ్
ఉమ్ అదీ ఆలు బజ్జీలు చూసినా అది చేస్తా అని చూస్తున్నా
అవునా
చెయ్ మన్ హ నిన్న మా మమ్మీ అది ఏమంటరు. బెల్లంమే బజ్జిలు చేసింది బాగుండే.
బెల్లం తోటా
హా
అవునా ఎట్ల చేస్తరు
అదే బెల్లం అంటే ముందు బెల్లం పా వాటర్లో వేసి లేదు చేయ్ తోటే వాటర్లో వేసి ముందు చేసింది పాకంలాగా
ఆ అంటే హీట్ చేయకుంట కరగిచ్చింది అంతే ఆ ఒకే తర్వాత
తర్వాత దాంట్లో అది గోధుమ్ పిండి ఉంటుంది కదా
ఆ అవును.
దాంతో చేసి సేమ్ మేం బజ్జిలేట్లా చేస్తం. అట్లనే పైన్ లో మళ్ళా కారం అదేసింది.
అవునా
అవున్
చేస్తే ఎమె ఇట్లాగే పుట్ ఎట్లా చేస్తారో చిన్న చిన్నగా అంతే అట్లనేనా
పెద్దగా ఇప్పుడు బ బజ్జీలుంటయి కదా డైలీ వడ తిన్నారా మీరు
వడ తెలుసు గాని ఇప్పుడు మీరు చెప్పిందయితే తెలవదు దహి
అవునా
హ్మ్
ట్రై చెయ్యండి ఒకసారి యూట్యూబ్ లో వస్తది కదా
ఆ
చూడండి బాగుంటది హ్మ్ బాగుంటది దహి వడ కుడా బా టది పెరుగు, వడ అంటే మా దాంట్లో దహి వడ అంటరు
అవునా
మ్మ్ బావుంటది ఇప్పుడు అది బాగా తింటాం రంజాన్ కదా బాగా అంటే బాగానే బాగా చ్ అంటే డైలీ ఈవినింగ్ ఎత్తం వాటికి అదే చేస్తం ధహీ వడ
అవునా
మ్మ్ కొత్త కొత్త రెసిపీలు నడుస్తయి
ఇగా ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంటే ఒక ఫుడ్ తప్ప నైట్ ఏదయిన తీసుకోవోచ్చ ఇగా మళ్లే
అంటే
ఫుడ్ ఉండి ఏదైనా తీసుకోవచ్చు నైట్ తింటరు కదా మీరు ఫాస్టిక్ టైప్ల చెస్ ఒక డే టైమ్ లో తినోద్దు.
ఆ ఎ ఈవినింగ్ సిక్స్, సిక్స్థర్టీ వరకి ఏం తినదు. వాటర్ ఏం తాగోద్దు అట్లనే ఉండాలి.
మ్మ్ అవునా
మ్మ్
ఆకలి కాదా అంత డే టైం లో వాటర్ రాకుంట ఉంటయ అన్నం తినకుంటే అవునా మాట రాకు ఉంటూ ఉం టారా అంతగనము అసలు సమ్మర్ కదా అసలే
ఆ ఉంటాం ఉండాలి ఎట్లైన ఇగా అది ఒక్క పొద్దులో మళ్ళా ఏం తాగోద్దు తాగుతే ఫార్టీ నెంబర్స్ కి మనం అన్నం తింపియాలి మళ్ళా
కె అట్లనా మరి బయట వర్క్ కేలె వాళ్ళ కి దాహంగాదా అంతే
అవుతది గానీ ఇక ఉంటరు ఎట్లయినా అదీ ఇంక మ దాంట్లో పెద్దలు చెప్తారు
అవునా
ఆ చిన్న చిన్న పిల్లలు ఉంటరు గదా మా తమ్ముడు వాళ్ళు ఉంటరు
ఉంతరా
ఆ ఉండాలి ఎట్లైన
అవునా
ఊమ్
అంటే మినిమం మీ చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుండి ఉంటరు ఫాస్టింగ్
చిన్న పిల్లలు అంటే టువెల్స్ ఆ టూవెల్ అవును పది సమష్ చాలా పిల్లల నుండి ఉంటరు దానికన్నా తక్కువోలు కూడా ఉంటారు ఎయిట్ నైన్ ఇట్లా
వాళ్ళు ఉండగలుగుతరా ఫాస్టింగ్
పెడతారు కొంతమంది వెడతారు. ఎట్లయినా ఉండాలి అని ఇకా ఉంటాయి కదా రూల్స్. ఊ
గ్రేటే
ఉంటరు చాలా మంది ఉంటరు. చిన్నపిల్లడు ఉంటరు. పెద్దలు అందరు ఉంటరు.
ఓ హో
అవునా అంటే ముందు వండే పెట్టి చూస్తరు ఒకవేళ బాగ ఆ ఒకడే అంటే ఇప్పుడు పొద్దున్న వాటర్ తాగుతే మళ్ళా లేచినప్పుడు పొద్దున్న వాటర్ తాగు అన్నం తిని మళ్ళా అది అన్నం తిను నువ్వు తినకు ఎట్ల అయినా ఉండాలి అది నైన్ తర్వాత మళ్ళ వాటర్ తాగుతె మేము ఏమన్న తినొచ్చు అదే టువెల్ వారికి ఏం తాగకుండా పడుకొని ఉంటే అది ఒక్క పొద్దు లాంటిదే ఇగ డే మొత్తం
అవునా
ఊ అట్లుంటది
హు హు
సమే చిన్న పిల్లలకి ఉంటరు ఉండరో అనేసి ముందు నైన్ కేమో వాటర్ తాగిపించి ఒక రోజు ముందు చూస్తరు ఉంటరా ఉండరా అనేసి ఒక వేళ ఆ రోజు ఉంటే మళ్ల నెక్స్ట్ డే నుంచి పెడతరు.
ఆహా
ఉ అట్లుంటది
ఉ హోనా
ఊ మీ దాంట్లో బాగుంటది పాస్టింగ్ కదా
హ మా దాంట్లో ఎక్కువ ఫాస్టింగ్ అంటే శివరాత్రికి ఉంటరు.
ఉమ్ పాలు తాగొచ్చు మీరు ఫ్రూట్స్ అవి తినొచ్చు
అ ఫుడ్ తినద్దు.
అవును
ఒక ఆకలి అయితేనే తినాలి, కొంతమంది ఏమో, ఆ ఓకే